ఏం చేస్తాన్నావు
ఆ హలో
ఏం చేస్తున్నారు అన్నం తిన్నారా
ఆ పిలగాడు ఎం చేత్తాండు ఆ తిన్నాం తిన్నాం
ఏం కూర
టిఫిన్
టిఫిన్ అ ఎందుకు ఆన్నం వొండుకోలే
జిందగీ
బయటకు వచ్చేదా
వాటిగా ప్రయత్నం
ఆ పెళ్లికి పోయర్రా
పెళ్లి కాధు చిన్న పాటు
అవునా ఏ ఏం చేస్తున్నారు. ఇంకా ఎయిట్ అయినా కాల్స్ హలో
ఆ ఎయిట్ అయనయ్
హలో నైయెన్ నైనా ఆ ఇప్పుడు టెన్నాహా ఇప్పుడు టెన్నాహా నువ్వే నాయెన్ ఎప్పుడు అమ్మ పోద్దాం లే ఏ అక్కి అ వీళ్ళు ఆడ్తాల్ లనే తీసి ఉంచిన ఏం చేస్తున్నాను ఏమైనా వంటకాల గురించి గాని పెళ్ళిళ్ళ గురించి గాని చెప్తారా ప్చ్ ఏమో అంతే ఇగా
నాలుగో తారీఖు ఓ పెళ్లి ఉన్నది. అటెండ్ కావాలి దానికి
అర్ధం కాలేదు.
నాలుగో తారీఖ ఓ పెళ్లి ఉన్నది. పోవాలి.
అవునా మరేమన్నా పంట పొలాలు వేసిర్రా వ్యవసాయం ఏమైనా చేస్తారా
ఆ అగ్రికల్చర్ లు ఉన్నాయి.
అగ్రికల్చర్ అవునా ఎప్పుడైనా వెళ్లిర్రా అండి పోల్లం దగ్గరకి
హ్మ్
ఏం చేస్తారు పొలం నాటు ఎట్లే వేస్తారు.
మాది ఆ అదే చెప్తున్నాను ఆ ప్రాసెస్ ఏందని ఫస్ట్ వాటర్ పెట్టి టాక్టర్ తోని దున్నిస్తారు ఆ తర్వాదకి మళ్ళ ఒక సారి వచ్చేసి వారిని చల్తారు లేదు అంటే కూలి వాళ్ళని పిలిపిచ్చి వాళ్ళతో వారి ఏపిస్తారు నాటు ఏపిస్తారు అ
అవునా మ ఏంగాట రాండి మీరు
ఉమ్
మం అన్న మన్నదిస ఏమన్న గట్టరా
ఈ కాలం ఇప్పుడు అంటే మండి కట్టులు తక్కువ అయిపోయింది
ఆహా
కడుతర్లు కానీ సరిము ఇట్లా అలికిన ఒడ్లు సగం మేము నారు నాటు
ఆహా
నాటు సారిపోర్లేదు చచ్చిపోయిందని చెప్పేసి అలికిండ్లు మళ్ళ ఒడ్లు అనుకోండి అ ఈయాల్కి అప్పన్కెల్లి ఇంతవకు ఒక్కసారి కూడా పోలే నేనైతే తెల్వదు నాకుఅది ఉ
అది కూడా తాగో అతిబ తాగో లేదండి వేరే అతన్ని తీస్తే అళ్ళేసింరు అంటే వేరే పొత్తులో వేసుకుంటానం పొలం
అవునవును హ్మ్మ్ ఏం కూర ఒందిర్రు మరి
టమాటా కోడిగుడ్డు ఉల్లిగడ్డ చేసినాం
హ్మ్మ్ మద్ద్యలో ఎటూ ఊర్లలకు పోయేది లేదా ఊర్ళ పైనలు ఉల్ల పైనలు ఎటు లేవా వెళ్లేవి
ఉన్నాయి ఉన్నాయి పోవాలి సోమవారం రోజు
ఆ సోమవారం వెళ్లి నేను చూసుకున్నా వాళ్ళది బర్త్డే ఉంది మరెటన్నఎల్తారా అండి ఏ కాదు
నేను ఇప్పుడు వెళ్లేది ఏం లేదు నాలుగో తారీఖు మూడో తారీఖు ఎళ్ళాలి
అవునా పత్తి లాంటివి ఏమైన్నా పెడుతున్నారా పత్తి పొలం పస్పు పొలం పెట్టిన అన్నారు కదా అంటే పసుపు లాంటివేవన్నా ఏ ఆనంద్ లేదు పిల్లలు ఉన్నారు అల్లరి చేస్తున్నారు మొత్తం
ఊ
ఊ మీ వాయిస్ గట్టిగ వస్తలేద సౌండ్ తక్కు పును మీ కన్నే మీరు గట్టిగా మాట్లాడతలేరు తినే అనలేదుగ
తిన్నం తిన్నం
అవునా మా బాబు చికాయ చేస్తా ఉన్నాడు చిన్న పిల్లగాడు
ఎందుకండి ఎందుకు ఏమైంది
ఊరికే ఏం లేదు అన్ని తిస్తాంటే పోస్తాండు మళ్ళా చేస్తాడలేడు దాంట్లో
ఉమ్ హు
ఆ వేస్ట్ అంద్రేం న్నాడు పనులు తనట్టుగా చికా చికాకు తీట పురుగు ఆ
ఆహా
ఆ తీట పురుగు ఫస్ట్ కం నెంబర్ వన్ తీట పురుగు ఆ తీట పిరప్ మళ్ళీ చేస్తా అండి రేపు ఇప్పుడు లేచినంటే తీట పనులు స్టార్ట్
ఆహా మీరు వేస్తారా మొక్కజొన్న పత్తులు
పత్తులు వేస్తారు మాఊళ్ళ గాని తక్ క్కువ కాకపోతే వేరే ఊరులే ఏస్తారు అం
అ
వెరె వుల్లా తోటల్ గిట్లా ఎరడానికి పోతారు మాకు బులోరా ఉంది బులోరా తీసుక పోయి తొలివతారు
ఆహా
ఉమ్ నత్ ఇట్లా పోతారు ఏరుతారు ఒక పూట గుళ్ళకే వెళ్తారు
మీ కార్ ఏమైంది మీ కార్ బాగా అయిందా
కారు ఘోరంగా ఉన్నది కార్ బాగా కాదు ఇంకా కారు ఉంటదా పోతుందో పోదో డౌట్
ఆహా
హలో ఉల్లిగడ్డలు లేవు గదా గదా చూతన్నమండి కారు
అవునా సంతు గాయ్ రేపు పొద్దుగాల తెచ్చి పొంది ఆ అబిరా పొందిరా నచ్చదు బ్రో మల్ల ఎపుడు హీరో నాలుగు వేపుల అంత గాలికి కలకి పొద్దున హిమోగ్లోబిన్ నన్ను నవ్వు బడుతున్నావు నువ్ ఈయల నువ్
ఎవరో ఫ్రెండ్స్ నాకు ఉన్నారు గా మీ దగ్గర హలో
ఆ చెప్పన్నా
మాక్ ఫ్రెండ్స్ ఉన్నట్టున్నారుగా మీ దగ్గర
ఆ పక్కనే ఉన్నారు కొద్
అట్లానే ముచ్చట్లు ఇనొస్త్ స్తా ఉన్నయి బిజీ బిజీగ ఉన్నట్టున్నారు కదా అనీ చూస్తున్నా.
బిజీ ఏం లేదు. అట్లా
ఓ అదే పండగలు ఎట్ల జరుపుకున్నరూ. హోలీ పండగ ఎలా జరుపుకున్నరు.
నేను హోలీ పండుగ అయితే సంవత్సరం గట్టిగలేదు ఇక్కడ.
పోలేదని జరుపుకోలేదా.
జరుపుకోలే.
ఊహూ ఈసారి మేముగూడ జరుపుకోలే చంద్ర గ్రహణం అన్నం కో తెల్లారి సార్ నిన్ననే అయిపోయింది కదా అన్నడు పండగా. మేము గూడా జరుపుకోలేదూ. కమార్థానికి పోదాం అనుకున్నం గానీ ఏ
ఉ
అటు గూడ పోలేదు. అవు
నేనైతే ఇంట్రెస్ట్ లేదు. అందుకనే జరుపుకోలే. అ ఆహ ఇంట్రెస్ట్ లేకనే హోలీ జరుపుకోలేదు. హలో నేనైతే.
అవునా మాకు ఇంట్రెస్ట్ ఉన్నది గానీ, ఇగా బాబుకు నాకన్న బాగా ఎక్కువ ఇంట్రెస్ట్ ఆయనకే ఉన్నట్టున్నదీ ఇగ నన్ను వదిలి పెట్టి లేడు. ఖతం ఇగ జరుపుకోలేదు మేము.
హ్మ ఆహ
సో ఓ హఓ మాములుగా ఏమన్న ఆటలు ఆడతరా మీరు స్కూళ్ళల్లో గాని. కాలేజ్ లో గానీ ఎప్పుడైనా గెలిచిన్రా. న్రా ఏమన్నా ఆటలు.
తాట ఉంటాయి అప్పుడాల్లే
ఎన్నడ నుంచి ఆడతారో కబడ్డీ ఈ కోకో లాంటివి ఏమన్నా ఆడతారా
చెమన్ అడినా కబడ్డీ కోఖో అన్ని ఆడ ఉంటది ఏ ఒక్క దాంట్లో లే ఆడకుండా ఉండుడు లేదు అన్నీ ఆడతం
అవునా
సాన దెబ్బల్ దాకిచ్చుకుంటాం
ఉమ్
అందు గేమ్స్ ఆడాలి కదా చదువుకున్నారు కదా బాగా
ఉమ్
కున్నరేంటి ఊ
సదివిన ఒక డిగ్రీ
ఆహా
మీరెక్కడ వరకు చదువుకున్నారు
మేం కూడా సేమ్ డిగ్రీనే డిగ్రీ సెకండ్ ఇయర్ కి కతం పెళ్లి చేసుకొని వచ్చేసినా చదుకోలే ఇగ మళ్ళ బొమ్మంటారు ముఖం కూడా పోయించలేను
ఉహు
వత్తయి కనుక్కో ట తీసుకెళ్ళిస్తారు గానీ అని అసలు పో కూడా పోలేడుసాడు
ఊ హు హు
హు హు మామలుగానే చదువుకున్నాం మధ్య తరగతి చదువులు మాయి మొత్తం ఏమంటారుగా మానేకాలం చదువులు అంటారుగా
ఆ ఊ హు ఇప్పుడు ఏం సార్ మరి మీరు
ఏమున్నది కాలీగా తినడం కూర్సోడమే వేర్ పనేలేదు నాకు
అవును
ఉమ్ ఉత్తినే కూసుంటాం
ఊ హు హ్మ్
ఊ
సరే మరి
ఆ సర సరే మరి
హ